హలో
హలో ఆ చెప్పండి వినబడు అ
బాగున్నావ ఎలా ఉన్నావు ఆ వినపడుతందా
మీరు ఆ వినపడతంది మీరు ఎలా ఉండరు బాగున్నర
హ్మ్ బాగున్నాం ఎలా పాప ఎలా ఉంది
పాప బంధి తిన్నార
హ్మ్
ఏం చేస్తున్నారు పిళ్ళోళ్ళు బావున్నారా
మ్ మ్ బావున్నారు ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు
బాబు స్కూల్ కెల్లాడు
ఆ బాబు పాపుకి ఎంట్రుకలు తీసావా పుట్టెంట్రికలు
ఆ ఆ తీసి అయిపోయింది థర్డ్ ఇయర్ పుట్టింది మళ్ళా ఇంకా సెకండ్ టైం తీపించాలి
సౌండ్ వినపడతంది కొంచెం ఈ పక్కకి రావా మాట్లాడు ఏంది
లేవా ఎంటికలు తీపిచ్చడం అయిపోయిందా
ఆ అయిపోయింది పదకొండో నెల జ డిసెంబర్లో తీసాను బాబుకి ఆ వినపడుతందా హలో బాబుకి పోయిన ది సం డిసెంబర్ లో తీసాను ఎంట్రుక కలు
ఆ ఫంక్షను చేసారా ప వంట వంట చే
ఆ ఆ వంట అయింది
ఏం వంట ఏం స్పెషల్ ఈరోజు
సా మునక్కాయ సాంబారు చికెన్
బా చికెనా మేము నాన్ వెజ్ తినకూడదు అందుకే చికెన్ చేయ్ లా
అవునా
లేదు లేదు మా సామి మాలేశాడు అందుకు నాన్ వెజ్ తినం మీ ఆయిన డ్యూటీకెళ్ళారా
ఆ వెళ్ళాడు షాప్కెళ్ళాడు
అవునా ఏమి ష్ శేషాలు మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉండా టో
ఆ తా బాగున్నారు బా
ఉమ్ ఎల్నారా గెట్ టు గెదర్ కి
గెట్ టు గెదర్ అంతా లేదు అంతా బిజీ
అవునా మీరు చెయొచ్చు కదా గెట్ టుగెదర్ ప్లానింగ్ ఇంటర్ వాళ
వాళ్ళ వాళ్ళకి అదే చెప్తానులా అందరుూ ఒక్కొక్కరు ఒక ఊర్లో ఉన్నారు ఎవరికి కుదరదు
అందరు ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి గ్రూప్ మెసేజ్ చేసి ఎప్పుడు వీలుందో కనుక్ కోండి అందరూ గెట్ టుగెదర్ అవుదాం
ఒకే వెల్దం
పిల్లల్ తోటి చేసార
హ్మ్ ఇంక లేదు పడుకోనాడు చిన్నోడు పెద్దోడు వచ్చి అక్కడ వున్నాడు కదా
ఊ
నువ్వ ఏ వంట చేసావు
ఆ గుత్తి వంకాయి చేసి గుత్తి వంకాయ చేస్తున్నా రైస్ ఉడుకుతా ఉంది ఏం తిన్నారు మార్నింగ్ టిఫిన్ చేసారు
మార్నింగ్ వచ్చి దోశీ
ఓ దాండ్లోకే
ఊ చికెన్
ఊ ఇంకా
నువ్వు తిన్నావా
నేను మార్నింగ్ తిన్నా బీట్రూట్ దోశ చేసాను చట్నీ చేసా ఇప్పుడు వంట చేస్తాన్నాను హ అమ్మ ఇంకా చె ఆ సరే ఆ సరే